ఇష్టమండి
ఆ నమస్కారం అండి బాగున్నారా
హు హు బాగున్నానండి మీరు బాగున్నారా
మేము బాగున్నామండి తిన్నారా
హు తిన్నానండి మీరు తిన్నారా
ఆ తిన్నామండి ఉప్మా తిన్నాము నాకు ఎంతో ఇష్టమైన ఉప్మా తిన్నాను నేను
అవునా మీ చాలా ఇష్టమా ఉప్మా
నాకు చాలా ఇష్టం అండి ఉప్మా
జీడిపప్పు ఉప్మానా అండి
అల్లిదు మామూలు చెనగపప్పులు ఉప్మా అండి చేనగపప్పులు అంటే శనగలు శనగలు కాదే మనము
ఆ
మనము ఉన్నాము కదా మనము ఆ పప్పులు రావట్లేదే అంటి పేరు చెనగ పప్పులండి మనం చట్నీకేసుకొని నూరతాము
అధా ఓకే అర్థమయిందండి
ఓకేనా
ఉహు
అదే అండి
మేము దాంతోటి పప్పులు పొడి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటాము అండి
నాకు తెలిసి మీకు వంటకాలల్లో మంచి నైపుణ్యం ఉన్నట్టుందండి.
అంత లేదండి వంటలు ఏమి రావండి మ్యాగీ. వేడి నీళ్ళు పెట్టడం పెరుగు తోడు వేయడం అవచ్చండి.
చాలు లెండి బ్రతకచ్చు జీవితంలా.
మీరు పెరుగలా తోడేస్తారండి.
గెంటతో తోడుకుంటామండి.
వే తోడుకొని.
తోడుకొడి గిన్నెలేసుకొని తింటాం.
అంతేనా.
ఆ అంతే ఏం లేదండి. పాలని మరమర మరగనివ్వాలి.
త హు.
మర మర మరిగిన తర్వాత ఎందో గొంతులో. మర మర మరిగిన తర్వాత అది కొంచెం. ఆ ఏమి రంగు జెండాలో పైన ఒక రంగు ఉంటది కదండి. కాసాయం రంగు అవునండి. కాసాయం రంగు వచ్చేంతవరకు. కు మేము ఊర్లో అయితే మేము అలానే చేసుకుంటామండి రుచి చాలా బాగుంటది.
అవునా చెప్పండి నేను కూడా అలా చేసుకుంటా.
ఆ ఫస్ట్ మామూలుగా తెల్లగనే ఉంటాయండి. కొంచెం కాసాయం రంగు వస్తది అంతే మళ్ళీ పొయ్యిలో నిప్. ప్పులు బగబగ బగబగ అంట. ట్టూనే ఉంటాయి ఆ నిప్పులు ఆరిపోకుండా మంట పెట్టకుండా నిప్పుల్ని నిప్పులులాగానే ఉన్నిచ్చేకి. కాసేపటికి ఒకసారి కాసేపటికి ఒకసారి కాసేపటికి ఒకసారి. మనం చిన్న చిన్న ముక్కలు ఎసుకోవాలి అందులో.
ఏం ముక్కలండి.
ఆ చింత చెట్టు ముక్కలు అలాగా చింత చెట్టు బరెడులు. అలా వేసుకోవాలి వేసుకున్న తర్వాత. సాయంత్రానికి కొంచెం వేడిగా ఉంటాయి కదా మనం ఇంట్లో చల్లార బేట్. ట్టేయాలి చల్లారి బేట్టి ఇంకా మనము. అది మజ్జిగా కొంచెం ఇలా డిప్ చేసి అందులో పెడతాం కదా. అప్పటికే కొంచెం గోరువే. చ్చుగా చేసుకొని అందులెకి మనము. ఇలా కొంచెం పెరుగు తీసుకొని అలా అందులో ముంచాలి. తెల్లవారి లేసి చూస్తేనే జంపర్ మే బంపర్.
మీరు ముందు రోజు నాన పెరుగు తోడేసుకుని మళ్ళీ మరుసటి రోజు తింటారా.
ఆ అవునండి రాత్రి సమయంలో వేసుకొని మరుసటి రోజు పొద్దున్నే. నిమిషాలు. మరుసటి రోజు పొద్దునే తింటామండి ఆ పేరు. ఆ పెరుగుని రాత్రి చేసుకొని పొద్దున్నే అన్నం ఉంటది కదాండి. మేము మేము పల్లెటూర్లలో అలానే చేస్తాము రాత్రి కొంచెం అన్నం ఎక్కువ చేసుకుంటాము. ఇప్పటి కాలం లాగా టిఫినీలు ఇవంతా కాదండి. రాత్రి శేశుకున్న అన్నం పొద్దున్నేకి. పెరుగు అందులో ఇలా పెరుగులో ఒక గరిట పెట్టుకొని. ఆ గెరెటతో ఇలా ముంచుకొని గిన్నెలో పెట్టుకున్న అన్నం మింద వేసుకొని.
దాంతో ఉత్త అన్నమే తింటారు
వినండి వినండి నేను చెప్తానండి నేను చెప్తున్నానండి ఆ అయ్యో నీ మళ్ళీ చెప్పాల్సి వస్తుంది గిన్నెలో అన్నం పెట్టుకొని పెరుగులో ఒక స్పూన్ తో ఇలా లోడి అన్నం మీద పెరుగును వేసుకొని అందులో కొంచెం ఉ ఉప్పేసుకొని కలిపి అందులో ఊరగాయో మామిడికాయ పచ్చడో పప్పో ఆ మామిడికాయనో వేసుకుని తింటే నోరు లవలవ లవలవలా ఆడుతుందండి.
అవునా అండి నాకు మామిడి పండు వేసుకొని తినడం చాలా ఇష్టమండి భలే ఉంటది మామిడి పండు
ఆ అవునా బాగుంటుందండి
చాలా బావుంటుంది.
ఎమన్నా తింటావా ఆహ అస్సలోద్దు. ఓ అవునా మీ మీరు ఎప్పుడైనా పెళ్ళిళ్ళు చూసారా అండి
ఆ చూసానండి చేసుకోలేదు కానీ ఇంకా
ఓహోహో ఏ మీరింగా చిన్నపిల్లలా
అవునండి ఇంగా చేసుకునే వయసు రాలేదండి.
అర్థం అయిందండి. మీ మీ మృదువైన స్వరం వింటూనే నేను చెప్పగలను మీరు చాలా నేత పిల్లని
మీరు బాగా జోకులు వేస్తారేమో కదా అండి
ఆ అలా ఏం లేదండి నేతగనే ఉన్నారు కదా అందుకు నేతగా ఉన్నామని చెప్తున్నానండి. చెప్పండి విశేషాలు ఏంటి
ఎక్కడికి ఎళ్ళలేదా అండి మీరు ఇంగా మళ్ళీ స్కూల్లా ఓపెన్ అయిపోతాయి కదా.
ఆహా లేదండి నేను ఇ ఇప్పుడు కాలక్షేపానికి ఏమన్నా బుక్కులు చదవాలా, ఏం బుక్కులు చదవాలి అని నేను ఆలోచిస్తున్నా.
మీరు ఇంతవరకు ఎటువంటి బుక్కులు చదివారండి
నేను తెలుగు చదివాను, హిందీ చదివాను, సాన్స్ క్రిట్ చదివాను. సోషల్ చదివాను మ్యాథమెటిక్స్ ఉహ్ అవ గణి త్తం చదవలేదండి అవును మరి అండి
ఇప్పుడు వస్తాయి కదా ఏవో కాలక్షేపానికి బుక్కులు చదువు సెంట్రిల్ లైబ్రరీలో తెచ్చుకొని కథలు ఉంటయి అలాంటివి
కాకపోతే వాటి పేర్లు ఆంగ్లంలో ఉన్నాయి, చెప్పచ్చో చెప్పకూడదా అని నేను ఆలోచిస్తున్నా.
ఏదో చెప్పండి
ద సైకాలజీ ఆఫ్ మనీ అండి
అది తెలుగులో వివరించండి ఏమంటారు దాన్ని.
పిచ్చి డబ్బులు
డబ్బులు పిచ్చా
ఆ డబ్బులు పిచ్చండి డబ్బులు పిచ్చి పిచ్చి పడితే మనిషికి ఎలా ఉంటుంది. డబ్బులు మనిషిని ఏ విధంగా ఆడి ప్పించ గలువు అనేది దాని సారాంశం
మీకు అది చదివిన తర్వాత ఏమర్ధమయిందండి.
ఆ నాకేం అర్థం కాకూడదని ఇంగా చదవలేదండి రొండు రొండు పేజీలు చదివి అట్లే పెట్టేశాను. ఇకిగాయ్ అని ఇంకొక పుస్తకం ఉంది. మీరు జీవితం ఇకిగాయి.
హు హ
ఆ జీవితాన్ని, చదివిన వాళ్ళు, ఆ పుస్తకాన్ని రాసారం. అండి ఎంత బాగా వివరించారంటే నా నోటితో నేను చెప్పాలేను.
అవునా అందులో కథ ఎటువంటిది ఉంటదండి.
మీ జీవితం మిమ్మల్ని ఎలా ఆడిస్తది. మీరు చేసే ఒక చిన్న పని అయినా ఎంత దూరానికి దారితీస్తది.
హుహ్
ఒకరికి సహాయం చేయడం వల్ల జీవితం ఎలా ఉంటది.
ఉహ్ హు
మోసపోవాలంటే ఏం చేస్తూ ఉంటారు. మోసపోతే ఏ విధ విధంగా ఒడిదుడుకులు లేదు. ఒడిదుడుకులను ఎలా ఎదుర్కోవాలి. అవన్నీ ఉన్నాయండి.
ఉహ్ హు మంచి పుస్తకమే అండి అది.
బావుంటుంది చదవండి.
కున్నారండి ఆ పుస్తకాన్ని
ఆ నేను ఇక్కడ బెంగుళూరులో ఉన్నప్పుడు నేను తీసుకున్నానండి. బేరమాడి, రెండు ఒక ఆరు వందలకు తీసుకున్నాను.
ముందు చెప్పిన పుస్తకం ఈ పుస్తకమా
ఆ అవునండి రెండు పుస్తకములు కలిపి అబ్బా నాకు మామిడిపల్లు ఉన్నాయండి. ముందరా నోరు ఊరుతుంది.
మామిడి పండ్లా ఎక్కడివండి. కొనుక్కున్నారా?
ఈ మా కాలేజ్లో పండిన మామిడిపల్లివి.
కాలేజ్ లో మామిడి పండ్లు కూడా ఉంటాయా.
ఆ నేన్ నేను దొంగతనం చేశానండి.
ఆహా ఏమనరా అండి వాళ్ళు
ఆహా లేదు ఆ కాపలా కాస్తారు కదా వాళ్ళందరూ నాకు మంచి స్నేహితులు.
ఆహా
నేను కాలేజీ వదిలి వచ్చేటప్పుడు కూడా నాకు కాలేజ్ లో ఫలించి మా బాలికల స్వగృహం దగ్గరకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి బస్టాండ్ రావడానికి ఎంత సమయం పట్టిందను ఉంటున్నారు. అందరికి వీడ్కోలు చెప్తూ చెప్తూ చెప్తూ చెప్తూ వాళ్ళకు చెప్తూ వచ్చానండి.
హుహ్ అందరు ఎడ్చారా అండి. మీరు వెళ్ళిపోతుంటే,
ఇప్పుడు ఎవరు ఏడ్చలేదు. కానీ నేను డిగ్రీ సమయంలో ఉన్నప్పుడు. మాకు క్యాంటీన్ అని ఒకటి ఉంటదండి. అందులో ఒక ఆవిడ దోశలు వేస్తారు. ఆవిడ ఇలా చేతులు పట్టుకొని హ హ అని ఏడిచి చేరండి.
ఎందుకండి
నే నేను ఆమెకి మంచి ఫ్రెండుని కాబట్టి మంచి స్నేహితురాలిని కాబట్టి
అంత పెద్ద ఆవిడ నీకు స్నేహితురాాల
అవునండి వయసుతో సంబంధం ఏముంది
ఉహు మీరు అక్కడ రోజు తినే వాళ్ళేమో
ఆ రోజు తిన్నా తినీ పోయినా లోపలికి పరిగెట్టుకుంటూ వెళ్ళేసి ఆమెను మాట్లాడించి వచ్చేదాన్నిండి
ఉహు
ఆ విధముగా మాకు ఆమెకి మంచి స్నేహం కుదిరింది
అవునులేండి
ఏదో నా జీవితంలో అన్నిీ సినిమాలలో చిత్రాలలో జరిగిన విధంగా జరుగు తాయి ఎవ్వరు ఏమి నమ్మరు నేనేం చేయగలను
అంతేలేండి
అందంగా పుట్టడం నా తప్ప
హ
అది అండి
మరి మిగతా పుస్తకాన్ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారండి
ఆ నాకు కాలక్షేపం చేయాలి అనిపించినప్పుడు ఆ పుస్తకాలు రెండు తీసి ఇలా రెండు ఇట్లా ఓపెన్ చేసి చదువుతానండి
మీక అంత టైం ఎక్కడ దొరుకుతుందంటే అన్ని చేయనీకి
నేను సమయం కుదుర్చుకుంటానండి
ఆాహా
కృతజ్ఞతలండి నాతో ఇంతసేపు మాట్లాడినందుకు జైహింద్
సరే అండి